హలో హ్మ్ బాగున్నామండి మీరెలా ఉన్నారు
ఆ మేము చాలా బాగున్నామండి.
ఉమ్ ఏం చేస్తున్నారండి?
ఆ ఏముందండి ఏం లేదు, నార్మల్ ఆ మధ్యాహ్నం లంచ్ వేసుకున్నం. పాప ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిందండి. ఆ ఆ ఇంకా తనకు తినిపించేసి పడుకోబెట్టేదామని ట్రై చేస్తున్నామండి
అవునండి పడుకుందా మరి
అయ్యో ఎక్కడ పడుకోవట్లేదండి వాళ్ళ నాన్న దగ్గర ఉంది ఆడుకుంటుంది ఇంకా మీరు తిన్న
ఆ తిన్నామండి మేము కూడా మేము తినేసి చిక్కుడుకాయ గిళ్తున్నానండి హలో వినబడుతుందా అండి హలో హలో హలో మీ వాయిస్ వినబడట్లేదండి నాకు నా వాయిస్ వినబడుతుందా అండి మీకు